స్కే
ఆ విన్పిస్సందారా
అ విపిస్సుంది
ఏం తన్లేదా ఇవ్వాల
ఉహు లేదు రి తినడమే
టూ థర్టీ అయిపోతాంది టైమూ
ఉహ్ మార్నింగ్ లేట్ గ తిన్నా అందుకని తినలేదు నువ్ తినవు
హు తిన్నా తిన్నా
ఉమ్
ఏం చేసినరు ఇంట్లో చికెన్
ఆహ మటన్ దొ దోస మటన్ చేసిన మ మార్నింగ్ లేట్ లేశినా లెవెన్ థ టికే అప్పుడు ఉమ్ ఇంకా ఆకలేయ్లె
ఇంకా ఈవినింగ్ ఫోర్ తింటావు
ఆ కొంసేపు పడుకొని ఎవరు లేరండి ఇంక నైట్కి
నైట్ సండే ఎట్లయిపోతుందో గూడా తెలీదు గదా ఆసలు ఎంత త్వరగా అయ్పోతుందొ ఆహ్ ఎంత సేపు టైం చూస్తానే ఉందన్న క్లాస్ లో అయితే
ఇంట్లో మనం లేసేదే టెన్ థర్టీకి లేస్తామా అప్పటికే సగం డే అయిపోతది కాలేజ్ లొ అట్ల గాదు మ్ ఇంక మేమైతే కాలేజ్కొచ్చి రావాలంటే సిక్స్ కే నిద్ర లెయాలి మీరన్న ఎయిట్ థర్టీ కి లెస్తారు
ర్టికి లేన్ సెవెన్ కి లేస్తాము
మ్ సెవెన్ కి లేశినా ఎంత వన్ అవర్ కలిసి వస్తది గదా మ్ మాకు సిక్స్ కి లేసి మేము సెవెన్ కంతా బస్ స్టాపింగ్ దెగ్గ రావాలి
అహ్ స్టార్టింగ్ చలవదు మీరు
జెర్నీ ఎయిట్ థర్టీ వరకు
పెద్ద కష్టమే జర్నీ జేయడం
అదే మేము నెక్స్ట్ ఇయర్ పీజీలో వుందాం అనుకుంటానం
ఏందుకులే ఊకే వేస్ట్ ఇ ఇప్పుడెట్లాగ్ త్రీ హయర్స్ ఉన్నావు ఇంక టూ మంత్స్ ఉండలేవా
అహ్ అంటే కాలేజ్ బస్సు అయితే ఒకే రా
అవున్ గదా
ఆహ్ కాలేజ్ బసైతే ఫోర్త్ ఇయర్ కి ఫుల్ అమౌంట్ పే జేయాలి టూ మంత్స్ కి ఎందుకు అంత అమౌంట్ థర్టీ ఫై థౌసనూ వేస్ట్ గదా టూ మంత్స్ కి ఇప్పుడు ఈ ఇయరే వేస్ట్ తెలుసా త్రీ మన్ మన మహా అంటే థర్డ్ ఇయర్ ఎన్ని ఎన్ని మంత్స్ జరిగింద సిక్స్ మంత్స్ గూడా జరగల ఫై మంత్స్ జరిగింది మ్ ఇంక అందుకూ ఎందుకులే వేస్ట్ చేయడం
కనీ పీజీస్ లో కొన్ని పీజీస్ లో పిలుచుకోరు అట్ల టూ మంత్స్ కి మాత్రమే
అంటే వాళ్క్ తెలీదు గదా మనం టూ మంత్సే అని ఏ పీజీలో తీసుకుంటే పీజీలో ఆర్టీసి బస్ కష్టం రా మ్ మొన్న మేము ఎగ్జామ్ అని కలిసాం మిడ్ అయింది గదా అప్పుడే క ఎంత కష్టంగా ఒచ్చినామో టూ మంత్స్ రావాలంటే ఇంక చాలా కష్టము
అవును కష్టమయితది చాలా పీజీనే బెస్ట్ లె ఇంక
మ్ అదే ఆలోచిస్తున్న కాలేజి వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి
అవునవును
మీకు వేకేట్ జేయమంటరు గదా ఇంటర్న్షిప్ కి
అహా అది మన ఇష్టము అంటే మనము ఫుల్ మంతి రాము మెము అంటే హాఫ్ రెంట్ కట్టించుకుంటారు లగేజ్ కి మళ్ళ కేసుంటది గదా హాఫ్ రెంట్ పే చేయాలా ఒకవేళ మంతి లొ ఫై డేస్ ఉంటా ఉన్నాం అనుకో ఫుల్ రెంట్ పే చేయాల్సి ఉన్నది అ ఫై డేస్ ఉన్నా గూడా ఫుల్ రెంట్ పే చేయాలా
ఉమ్
మ్ గట్ల
మీకేంతరా పీజీకి ఇప్పుడు
ఫోర్ ఫోర్ సెవెన్
హ్మ్
ఉమ్ ఫోర్ సెవెన్ కడ్తం మేము ఆ వైఫై ఆ వైఫై వాషింగ్ మిషన్ అన్ని
ఉమ్ ఉమ్ ఎన్త్ ఫైవ్ సెవెన్ కొన్ని పీజీల్లో ఫైవ్ త్రీయే
ఫోర్ త్రియా
అవును అది ఫోర్త్
ఫోర్ త్రీ లే ఫోర్ ఫైవ్ ఉన్నాయి కదా
పోర్ త్రీ కూడా ఉందిరా ఆర్డన్ గేట్ ఉంది కదా అక్కడ ఒక సంద్ ఉంది అక్కడ మ మా ఫ్రెండ్ ఉంది ఆ పీజీ లో ఫోర్ త్రీయే వాళ్ళకి
అవున ఏమో అబ్బ తెల్దు
వన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి
అహ
ఉమ్ ఇంకా అదే చూస్తున్నాం మేం కూడా ఏదైనా మంచి పీజీ ఉంటే
అవునా
మీరు ఎక్కడ చేస్తారా ఇంటర్షిప్ ఈ సారి
ఏమో ఏం అర్థం కాట్ల ఏదో వచ్చింది కంపెనీ అది చెప్పినా కదా ఏదో కంపెనీ అని దాన్లన్నిటికి అప్లై చేస్తాన్నాము చూడల్ల అప్లై చేసినంతమా తిరుపతి వచ్చింది కదా ఐఐటి అ దానికి అప్లై చేసి కని పర్మిషన్ తీసుకున్నాము దానికి అప్లై చెయాల ఆ కాలేజీ లా
ఎట్లా తీసుకున్నారు
అంటే దానికి దానికి అప్లై చేయాలని డాక్యుమెంట్స్ అడుగు తుంది ఆ వెరిఫికేషన్ కోసము దాండ్లలో కాలేజీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలంట అంటే కాలేజ్ వాళ్ళు మనల్ని పంపిస్తన్నట్టు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అని పంపిస్తున్నట్టు లెటర్ అది తీసుకున్నాము అది పెట్టి ఇంగ వాళ్ళకి సబ్మిట్ చేయాలా మన డీటెయిల్స్ అన్ని పెట్టసి సబ్మిట్ చేస్తే అది కూడా వాళ్ళు ఓవరాల్ గా నైంటీ స్టూడెంట్స్ ని తీసుకుంటార ఆ నైంటీ లో మనది ఉంటదో ఉండదో
మ్ అంటే ఒక కాలేజ్ లో నైంటీ మ్ నైన్
కాలేజ్ లో కాదు ఓవరాల్ గా వాళ్లకు రికవైర్మెంట్ ఉండేది నైంటీ స్టూడెంట్స్ మాత్రమే ఎంత మంది ఎన్ని కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తారు
ఉమ్ అవును లే మీరు అప్లై చేసేట పుడు నాక్ చెప్పండి రా
దీనికి ఆదానికా
అ అ
ఈవినింగ్ చేస్తా నేను నువ్వు కాలేజీ లో లెటర్ రాయి ప్రిన్సిపల్ కి
ఉమ్
లెటర్ రాసి దాంట్లో కౌన్సిలర్స్ సైన్ హెచ్ ఓ డి ది మల్లి అడ కింద టియే ఉంటుంది కదా ఆమె కీ ఆమె సైన్ చేయిచ్చి ప్రిన్సిపాల్ తో ఫామ్ ఫామ్ కూడా ఆమే ప్రింట్ తీసి సైన్ చేయిచ్చి ఇస్తుంది నువ్వు అది స్కాన్ చేసుకొని ఇంగ వాళ్ళకి ఆ వెబ్సైట్ లో ఇప్పుడు మన అవి అంత మన డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ పెట్టి మనవి ఐడెంటిటీ కార్డు ప్రూఫ్ ఆధార్ పాస్పోర్ట్ సైజు సిగ్నేచర్ ఇవన్నీ వేట్టి
ఉ మ్ నీది లెటరు నాకు ఫోటో బెట్టు
అ సరే
మండే నేను సిమ్ చేపిచుకుంట
ఉమ్ చేయించుకో
ఉమ్
ఏదో ఒక్క దానికి ఏదో ఒక సోటొస్తే అంటే నాక్ అట్లుంటె తిరుపతిలో అట్లాంటే బెస్ట్ కదా ఆ పీజీ లో ఉంటా
హు్ హు్ హ్
తిరుపతికి వన్ అవర్ కదా ఆవ్తని చేయొచ్చు అట్లా బస్ ఎక్కిరానికి
అవునులే
ఉమ్ అట్లనే ఉంటుందన్న ఇంగ ఇప్పుడ్ కన్నా లాంగ్ పోవాలంటే ఈడ పీజీ రెంట్ కట్టల అడా అది లాంగ్ ఉంది ఆడ పిజిలో ఉండల ఆ పిజికి రెంట్ గంటల్ల ఊరికే ఎందుచ్చప్పు
ఇప్పుడు మనకి ఇన్ఫోసిస్ లో గుడా ఏదో ఇంటర్న్షిప్ పోయినారంట
ఆ వదిల్నారంట కానీ తెలిదు అదెంది
ఉమ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో వచ్చిందంటే కొంచెం బాగుంటది
అవును బాగుంటుంది
అంటే వాళ్లు చెప్పాలి మన కాలేజ్ వాలు చెప్పాలోగా మనకి ఇట్లా వదిలారు మీరు అప్లై చేసుకోండి అని మన వాళ్ళు ఏం చెప్పారు మన కాలేజీ వాళ్ళు చెప్పాలి మనకీ ఇలా కంపెనీస్లు వదిలారు ఇంటర్న్షిప్ కి అప్లై చేస్
ఆహ్ ఆయయి ఐఐటి తిరుపతి మాత్రమే బెట్టినారు ఇప్పుడ్ వరకు వాళ్ళు ఇంకా ఎన్ని హైదరాబాద్ ఇంకా ఇదో భోపాల్ గ్యాస్ థో సంథింగ్ అది ఉంది బిహెచ్ఎల్ లో ఏందో అదొచ్చింది చాలా వచ్చినాయి అంటే మనకీ మన కాలేజ్ వాళ్ళు బెట్టి ఓకే వీళ్ళు బెటినన్నారు గదా ఇదే అంటే ఇదేం ఫక్ కాదులే అనుగుంటాము మనం చూస్తాము ఏందో ఉంటాయి ఒకవేళ ఫేక్ అయి మనం అప్లై జేసి మన డాక్యుమెంట్స పెట్టినం అల అయితే ప్రాబ్లమ్ గదా
అవును
అట్లనే అనిపిస్తుంది ఒక్కోసారి
అట్లనే మనం ఎనో ఆపర్చునిటీస్ ఒదులుకున్నాము
హు్
అయితే మనం చాలా ఆపర్చునిటీస్ ఒదులుకునేసాము భయపడి
అవునా
ఏం చేస్తారో లాస్ట్ కి
అదే గదా ఏదో ప్లేస్మెంట్లలో అన్నా వస్తే మేల్ అనుకుంటాన కానీ ఆవి ఎంత మాత్రం వస్తాయో ఏం స్కిల్ లేదు మెయిన్ స్కిల్ లేకుండా గానీ మనము అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం
ఉమ్ ఆ స్కిల్ ఏవి మనక్ పర్ఫెక్ట్ గా ఒక్కటన్న స పోనీ నేర్పిస్తున్నారా ఆ మిషన్ లర్నింగ్ అంటున్నారు మూడు రోజులు వేస్ట్
వేస్ట్ ఉర్కే
ఉమ్. మనక్ గూడ ఇన్ఫోసిస్ ట్రైవ్ పెట్టిస్తే ఈ ఇయర్ వెట్టిచ్చినట్టు మేబి వస్తాయేమో తెలిదు
ఆహ్.
ఉమ్. ఎదో చెప్తా అన్నావ్.
నేను గదా ఎమి.
ఉమ్.
ప్చ్ అంటే వీళ్ళు కూడా ఇప్పుడు మనకి త్రీ టూ ఇప్పుడు మనము త్రీ టూ అవ్వటానికా టూ మంత్. ఇంటర్షిప్ గదా అట్లా ఇంటర్న్షిప్ పోతూ గూడ ఏదన్న కోర్స్ నేర్చుకోండి. ఇది బాగుంటది ఆహ్ ఇది సో అన్ సో. సైట్ లో డిజిస్టర్ గాదు ఇయని పెట్టచ్చు కదా అట్లా బెట్టు ఏవో పనికిరానివి అన్ని. పెట్టి రిజిస్టర్ అయ్యి స్క్రీన్ షార్ట్ పెట్టండి ఎల్లార్కి సిఆర్కి ఇన్ఫార్మ్ చేయండి. కౌన్సల్ కి ఇన్ఫర్మ్ చేయండి ఇంగ ఆది రిజిస్టర్ అయితాం గాని దాని వల్ల ఎంది ఊరికె వాళ్ళ ఏమంటారు వాళ్ళ కోసం చేసినట్.
ఉమ్ యా టూ మంత్స్. అన్న అట్లీస్ట్ వాల్ కంపెనీ జిడీ కెళ్ళి ఈ కంపెనీకి వెళ్ళి రెఫర్ ఆహ్ రెఫర్ చేస్తే. మీకు ఫ్యూచర్ లో ఈ కంపెనీలో చేస్. కంపెనిక్ బెనిఫిట్ ఉంటది అట్లీస్ట్ ఆ కంపెనీ నేమ్స్ అన్నా రిఫర్ చెయ్యరా అంటే అది చెయ్యరు.
అది చేయారు.
ఉమ్.
ఉమ్. లాస్ట్కేమైతద్.
ఉమ్ అదే ప్లేస్మెంట్స్ ఇప్పటికైతే ఏం లేవు మనకి.
అవును ఎం జెత్.
ఉమ్ ఆల్మోస్ట్ చాలా కాలేజెస్ లో త్రీ టూ. ఆహ్ అదే త్రీ టూ లోనే ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ లో అంటే బయట కాలేజెస్ లో. త్రీ టూ లోనే జాబ్స్ రావడం గాని త్రీ టూ లోనే ఇంటర్న్షిప్స్ రావడం గాని అమెజాన్ లో. వీటిల్లో అట్లా చెప్పాల్రా చెప్తే వాళ్ళకి ఎట్. ఎట్లా అంటే మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి గదా. ఆహ్ వాళ్ళకి బేస్. సపరేట్ గా మనీ తీసుకొని మనీతో వాళ్ళు కోర్సెస్ నేర్పిస్తున్నారంట.
మెల్ గదా మయి అట్లయినా.
మనకి అట్లీస్ట్ అదన్నా చేస్తే అవన్నా కొంచెం కాలేజీ వాళ్ళు చెప్. చేప్పిస్తున్నారు అని చెప్పి.
ఉమ్ నేర్చుకుందాం అట్లా కాదు పనికిరాన్ దాని. గంధం ఉన్నంతే ఆ టింకల్ మంజప్. హ్మ్ ఏదో నాలుగైదు చిన్ చిన్న సర్క్యూట్ ను జేపించి ఒక్కొరి దగ్గర వెయ్యి రూపాయలు నోక్. కేష్నాడు.
అదే దేని కన్నా అసలు అది. అన్ని డిపార్ట్మెంట్స్ లో లేదు రమ్. మళ్ళీ మన డిపార్ట్మెంట్ లోనే అంత అమౌంట్ కలెక్ట్ చేసుకోని బోయింది. ఉమ్.
ఏందో ఏమో ఇది.
ఉమ్ ప్చ్.
నువ్వు రాస్త అన్నవా ఏమైనా అసైన్మెంట్.
అవును రాయలీరా. ఉమ్ రికార్డు నువ్వు ఫొటోస్ పెట్రా రాస్తా.
ఉమ్ సర్లే పెడ్త్ నా దగ్గర నా బుక్కు లేదు వేరే అమ్మాయికిచ్చిన. ఫస్ట్ సెక్షన్ అమ్మాయిది ఉంది అందులో చూసి పెడుత్.
ఉమ్ సరే రా.
ఆ సర్లెరా బాయ్